ఆ ఈ రోజు ఏందో తెలుసా మా క్లాస్ లో ఆ మొత్తం అంతా క్లాస్ అంతా స సైలెంట్గా ఉన్నాము ఆ అంటే అరుస్తను నేను ఫస్ట్ లో స్టార్టింగ్ క్లాస్ స్టార్టింగ్ లో సార్ అప్పుడుకి రాలేదనమాట మా ట్రైనరు
ఆహా
మళ్ళ సార్ వచ్చే సరికి అంత సైలెంట్ అయిపోయినాము తెలిసిన ఆ సార్ని చూసి అంత
ఏమి మీ సార్ అంత సీరియసా
ఆ చాలా సీరియస్ అ స్టిస్ట్ అనమాట
ఆహా అది ఎట్లా తెలిసింది అంటే కొడతాడ మీతో ఏమైనా
కొట్టాడు కానీ ఇట్లా అటెండెన్స్ వేయకపోవడము ఇలా ఇంకా ఇంక చనా ఇటువంటివే
మీరు ఇన్ని రోజుల నుంచి కాలేజీ పోతా నావ్ ఇంకా అటెండెన్స్ కోసం అట్లా భయపడతారా టీచర్స్
ఉమ్ భయపడల కదా ఇప్పుడు అటెండెన్స్ వేపిచ్చుకోలేదనుకో ఇంటికి మెసేజ్ పోతుంది కుర్రడు ఆబ్సెంట్ అయినాడు అని అందుకు మళ్ళా ఇంట్లో వాళ్ళు తిట్టేస్తారు అన్మాట
వాళ్ళకి చెప్పండి ఇట్లా అటెండెన్స్ వాళ్ళకి పోయినా కూడా కావాలనే వేయట్లేదు మాకీ అని అట్లా ఇంట్లో చెప్ చెప్పేస్తే అయిపోద్ది
అవునవును చెప్పాలి ఈసారి ఈసారి మాకి సైబర్ సెక్యూరిటీ లో ఆ ఇంకా ధన్యవాదములు ఆ వేరే లీనెక్స్ గురించి చెప్తున్నారనమాట
ఊహూ బా చెప్తానారా మీ ట్రైనర్
ఆ చెప్తున్నారు దాంట్లో అయితే ఎటువంటి లోపం లేకోకుండా మంచిగా ఎంతగా చెప్తారన్నమాట
ఆహా మాకైతే మాకొచ్చే ఆ ట్రైనర్ అస్సలు ఆ ఆమె ఒక లేడీ ఫ్యాకల్టీ అనమాట అసలు కి ఏం కూడా రాదు ఊరికే జస్ట్ వస్తుంది ఆ ఒక కాన్సెప్ట్ అంటది దాని తర్వా అంతా ఏదోదో చెప్తుంది కానీ మెయిన్ కాన్సెప్ట్ తప్ప అన్ని చెప్తుంది
హ్మ్ నేనైతే నాకు నాకు చానా బాగా ఇష్టం అనమాట సైబర్ ట్రైనింగ్ తీసుకోవడము దాంట్లో బా మంచి ఇంట్రెస్ట్ ఎంత బాగుంటందో ఇంట్రెస్ట్ అయితే వినడానికి గాని చేయడానికి గాని
ఊహూ అంటే ఇప్పుడు ఆ ఇంట నీకు ముందు నుంచి ఉందా లేకపోతే ఇప్పుడు మీ ట్రైనర్ చెప్పేదాన్ని బట్టి అట్ల అంతా వచ్చిందా
నాకు ముందు లేదు అలా ఇంట్రెస్ట్ ఏమి అసలుకి దాని గురించి తెలియని కూడా తెలియదు ఇప్పుడుప్పుడే తెలి తెలుసుకుంటున్నాను అది ట మాడ్యూస్ ఉండాయన్నమాట దాంట్లో ఒక్కో మాడ్యూల్ గురించి ఆయన చెప్ త అంటే ప్రాక్టికల్ గా చే చేసి చూపిస్తాంటే దాంట్లో ఆ రన్ చేసి అలా ఆ మంచిగా మంచిగ అనిపిస్తుంది ఇంట్రెస్టింగా ఉంది ఎలా హ్యాక్ చేస్తారు హ్యాకర్సు హ్యాకింగ్ అంతా నేర్చుకోలేదు ఆ హ్యాకింగ్ నె అంటే సైబర్ సెక్యూరిటీ అంటే హ్యాక్కింగ్ నేర్చుకోవడం కాదు ఆ ఎలా ప్రో సిస్టమ్స్ గాని సిస్టమ్స్ ని గాని నెట్వర్కింగ్ నెట్వర్క్ ఉంటుంది కదా ఇప్పుడు మన కాలేజ్ ఉంటదనుకో ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉంటది ఆ దాంట్లో ఒక ల్యాండ్ ఆ ల్యాండ్ ఉంటాయన్నమాట నెట్వర్క్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ లాండ్స్ ఉంటాయన్నమాట గ్రూప్ ఆఫ్ లాండ్స్ అవన్నీ ఆ దాన్ని ఆర్గనైజ్ చేసేది గాని దాన్ని మానిటర్ చేసేది గాని ఆ దాన్ని ఈ సెక్యూర్ గా ఉంచడం గానీ ఇలా అన్నీ చే చేయడానికి ఈ సైబర్ సెక్యూరిటీ దాంట్లో ఒక రోల్స్ ఉంటాయన్నమాట మన సాక్ ఎనలిస్ట్ ఆ మళ్ళ ఇన్సిడెం ఇన్సిడెంట్ ఆ ర రెస్పండారు ఆ అలా చాలా వరకు రోల్స్ ఉంటాయన్నమాట నెట్వర్క్ ను ప్రొటెక్ట్ చేయడం డాడాని ప్రొటెక్ట్ చేయడం
అంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది దాంట్లో అనుకొని తీసుకుంటాన్నారా మీరు
ఫ్యూచర్ అంటే దీనికి ఎప్పటికి ఫ్యూచర్ అయితే ఆ ఇంకా బెటర్ గానే ఉంటుంది గానీ వరస్ట్గా అయితే ఉండదు ఎందుకంటే ఎంత ఏ వచ్చిన కూడాూఆ టూల్స్ ని మనం రన్ చేసి చేయడా నీ దాన్ని మాయిట్ చేయడానికిని ఫిజ కలికి ఏమన్నా డిస్టర్బెన్స్ ఉందా లేదంటే ఆ అంటే బిట్వీన్ ద అలా కేబుల్స్ ఉంటాయి కదా దాన్ని ఎక్కడన్నా ఇంట్రప్ట్ అయినాయా లేదంటే అవన్నీ చేయడానికి సైబర్ సెక్య సెక్యూరిటీ బాగా మంచిగా ఇంపార్టెంట్ అనమాట ఏ వచ్చి రీ రీప్లేస్ చేయలేదు
అే
మరి ఇంకా మీరే నువ్వేం చదివినావు ఈరోోజు ఏం జరిగింది క్లాస్ లో
మాకా మాకి ఇప్పుడు డేటా బేసెస్ జరుగుతున్నాయి అన్నమాట ఆ మొన్న వరకు పైటను అని చెప్తున్నాడు అంతా అయిపోయింది ఇంకా అది ఎస్క్యూవల్ నాన్ ఎస్క్యూఎల్ స్టార్ట్ చేసిండంది ఇంకా అదంతా అయిపోయి ఈ రరోజు మాంగో అట్లా స నికల్ సాదు మాంగడిది
నాకు మ్యాంగోస్ తప్ప నాకు డడిబిలు అవేం తెలివు
ఆ అది ఒక మామూలుగా ఇప్పుడు నువ్వు నీ ఏదనా ఒక అప్లికేషన్ లోకల్ హౌస్ ని ల్యాప్టాప్ లో మాత్రమే రన్ చేస్తా ఉన్నావు కో అట్లా కాకుండా నువ్వు దాన్ని వేరే వాళ్ళప్పుడు యాక్ స్ ఇవ్వాల అని ట్రై చేస్తే అప్పుడు దాన్ని ఒకచోట డప్లాయ్ చేయాలి కదా ఆందరికి అందుబాటులో ఉండేలాగా డెప్ చేయలా అట్లాంటి దాని కోసం మనం ఇది మాంగోడివి అట్లా అని యూజ్ చేస్తాం అన్నమాట ఇక్కడ మన డేటాను స్టోర్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ రూపంలో ఆ అదే ్యల్ వాడొచ్చు కాకపోతే దానికి క్వైరీస్ రాయాల అన్ని చేస్తా ఉండాల అనమాట కానీ దీనినికిైతే అట్లే ఏం అవసరం లేదు అది కూడా అవి ఒక ఫార్మాట్ లో స్టోర్ చేయలా అట్లంతా ఉంటాయి రూల్స్ అన్ని కానీ దీనికయితే అట్లా రూల్స్ సమ్ ఉండవు ఓన్లీ జేసన్ ఫార్మాట్ లో మన డాక్యుమెంట్స్ అన్ని సేవ్ అయిపోయి ఉంటాయి మనం ఈజీగా రిట్రై చేసుకోవచ్చు ఇంకా మనము ఇప్పుడు ఒకే ప్రాజెక్ట్ ఇంకా ఎంత మందిని కావాలంటే అ ఎంత మందిని కూడా ఇన్వైట్ చేయొచ్చు మాకు ఈ రోజు ఆ టాస్క్ చేపిస్తున్నారుా అనమాట
అవునులేండి
ఒక టీమ్ క్రియేట్ చేయమ హ
నాకు ఇట్లా ప్రోగ్రామింగ్ రాదనమాట చనా వ లాంగ్వేజ్ ని ప్రోగ్రామింగ్ లాంగ లాంగ్వేజ్ ఉంటాయి కదా
హ
అవి నాకు రావు అంత లాజిక్ బిల్ చేసి అప్పుటికప్పుడే ఆ ఏదన్న కోడ్ రాయడం అలా రాదు అన మాట నాకి అందుకని నేను ఇలా సైబర్ సెక్యూరిటీని ఎంచుకున్నా
ఉ
కోడింగ్ ఆమ్ ఉండదు మొత్తం ఆ అ కమాండ్స్ తోనే టూల్స్ తోనే రన్ చే వర్క్ అవుతుంది అనమాట ఇదంతా
ఆ
అందుకని నికీ ఇది బాగా ఇంట్రెస్ట్
నాకోక డౌట్ ఏమంటే మీరు అవి అప్లికేషన్స్ తో ప్చ్ ఆ డేటా అంటే డే టా ట్రాన్స్ఫర్ అయితా ఉంటుంది కదాలో అది హోస్నుంచి యూజర్ కి డేటా బేసీల్కి అట్లాంత దాన్నే కదా మీరు మానింటర్ చేస్తారు.
అవును మానిటర్ చేస్సాం దాన్నే
మరి వాటికి గురించి తెలియాలంటే మీక్ ఫస్ట్ అవి తెలియాల కదా ఆ అప్లికేష్నా ఎట్లా బిల్ చేస్సన్న రోగ్ దేని బైనా బిల్ చేస్తన్నారు ఇట్లాంటివన్నీ మరి కోడింగే ఇది అవక్కర్ లేదు అని అంటన్నార్
కోడింగ్ అక్కర్లేద్ దానికి ఎలా బిల్ చేస్తరో ఏ అలీ ఏ అవ్వంటే ఇప్పుడు మీచే ఆ బిల్ చేసింటారు కదా అప్లికేషన్లో అవి ఎలా వర్క్ అయితన్నాయి అంటే డేటా ఎలా సెండ్ చేస్తానయి ఆ సెండ్ మన్ ప్చ్ అంటే నీకి ఆ ఇప్పుడు ఆప్ యూజర్కి, సర్వర్ కి మధ్యలో ఉన్న ఆ కనెక్షన్ మేము ప్రొటెక్ట్ చేస్తాం అంతే అది ఆ డేటా ఎలా పంపిస్తుంది మాకంతా అనవసరం అన్నమాట్ ట మేము దాన్ని ఏ ఎంక్రిప్ చేసి లేదంటే ఎవరన్నా ఆ మ అంటే ఇప్పుడు కనెక్షన్ ఎవరన్నా ఇంటర్ చెస్నా వద్ద ఆ కం ఆ కనెక్షన్ లో ఎవరైనా ఇన్వాల్వ్ అయినా. మేం దాన్ని మానిట్రే చేస్తాంటాం అనమాట. ఇప్పుడు మీరు ప్యాకెట్ సెండ్ చేస్తారు. ఆ ప్యాకెట్స్ మేము మానిటర్ చేస్తా అంటాం. ఎవరైనా ఇంట్రప్ట్ చేస్తరా, ఎవరైనా క్యాప్చర్ చేస్తున్నారా?
ఉమ్ మ్ మ్ ఆ ఒకవేళ ఇప్పుడు ఒకవేళ అక్కడ ఏమైన్నా అటాక్ జరిగినాయి అనుకో, మేబి ఏమేం ఛాన్సెస్ ఉండొచ్చు. అక్కడ ఏం అటాకులు జరగచ్చు
స్నిఫింగ్ అనేది ఓ ఓ అది కూడా ఒక ఎటాకే అది గూడా జరగచ్చు ఆ మళ్ళా ఇంకా స్నిఫింగ్ అంటే ఏయా ప్చ్ మ్యాడిన్నే మ్యానిన్నే మిడిల్వేర్ అన్నమాట ప్చ్ మిడిల్ మ్యాడిన్నే మిడిల్ అన్నమాట ఇప్పుడు నీకే సర్వ్ యూజర్ యూజర్ కి సర్వర్కి మధ్యలో ఆ అటాకర్ ఉంటాడు
ఉహ్
ఆ ప్చ్ ఇప్పుడు నువ్వు సె సెండ్ చేసిన డేటా ఓ ఆ ఓరోడ్ ఆ రూటర్ కి పోతుంది అన్నమాట. రూటర్ నుంచి మళ్ళా సరవర్ గేర్లనే ఏవో అట్లు పోతది నేనేం చేస్ స్త ఇప్పుడు నేను అటాకర్ అయితే ఏం చేసానంటే నేను రూటర్ మాదిరి యాక్ చేస్త అనమాట
ఆ ఓకే ఓకే అంటే ఇప్పుడు మొత్తం మధ్యలో ఉన్న వ్యక్ తి మ్యాన్ ప్లేట్ చేస్తా ఉంటాడు అన్నమాట
ఆ ఇప్పుడు నువ్వే ఏదైతే సెండ్ చేస్తావో అది నా నా నుంచి పోతుందనమాట రూటర్కి
ఆహా మరి దీన్ని ఎట్లా కనుకుంటారు మీరు
మేము ఆ రూటర్ టేబుల్ని కనుకుం రూటర్ టేబుల్ని చెక్ చేస్తాంటాం, మానిటర్ చేస్తాంటం నమాట ఎరుట టేబుల్లో నీకు రెండు మ అంటే అలా కనెక్షన్ ఎస్టాబ్లిష్ కావాలంటే రూటర్ ఒక మ్యాక్ అ చేంజ్ అయిపోవాల అవును అట్లా అప్పుడు రూట్ రూటర్ మ్యాక్ అడ్రస్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మేము మానిటర్ చేస్తాం అంటాం కదా అప్పుడు తెలుస్తుంది అనమాట ఎవడో ఎవరో అటాకరు ఇట్లా మధ్యలో ఉన్నాడు డు ఆ అలా
ఓకే ఇట్లాంటివన్నీ మీక అంటే మీరు ఒకటి మీరు కొన్ని రూల్స్ అట్లాంటి ఫిక్స్ చేసింటారు అవి ఎప్పుడైనా డిస్టర్బ్ అయినప్పుడు మీకు తెలుస్తుందన్నమాట ఇట్లా ఎవరైనా ఎవరో ఒకరు ఉన్నారు వచ్చు లేదంటే అటాక్ ఏదో జరిగింది అనేది మీకు ఆ రూల్స్ బ్రేక్ అయినప్పుడు తెలుస్తుంది
ఆ అవును అలానే
ఓకే ఓకే సరే అండి దీని వల్ల నేను చాలా నేర్చుకున్నాను సైబర్ సెక్యూరిటీ గురించి ఉంటా అండి
హ్మ్మ్ బాయ్